అ
నమస్కారమండి
ఆ నమస్కారం అండి
బావున్నారా
ఆ బావున్నానండి మీరు బావున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏమ్ లేదండి కాలిగానే అన్నా ఇప్పుడైతే ఆ తిన్నాండి తిన్నారా మీరు
తిన్నాను ఏ కూర వండారూ
నేనా వంకాయ చేసానండి
వంకాయ నా మేమ్ మే ఏం చేశారంటే ఇది బెండకాయ చారు
అవునా
బెండ బెండకాయ వేప్ రే చేసాము చారు వేరే చేసాము బెండకాయ చారు కలిపి కూడా చేస్ స్తారు తెలుసా మీకు
ఆ.. అవునండి బావుంటుంది
ఎట్లా చేస్తారు ఎక్కువగా
బెండకాయ చారు కలిపి చేస్తామండి
అవునా మేము సెపరేట్ గ వేరే వేరే చేస్తాము అంటే ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు వాటర్ ఆగ అట్లా తినడం ము ఇంకా మా ఆయనకేమో బెండకాయ చారు లె జూసీ జూసీగా ఆయనకి ఇష్టం మా పిల్లలకేమో ఆ ఫ్రైలు తింటా మమ్మీ ఎ అంటారు ఇంకా సెపరేట్ గ చేసామనుకోండి ఫ్రై వీళ్ళు తింటారు ఆ అయిన అందులో చారు కలుపుకొని తింటారు
అవునండి కానీగా ఇక ఆయిల్ ఆయిల్ ఉంటది అది ఫ్రై చేస్తే అందుకే చార్లేగా చేసిస్తామండి అది కూడ బాగుంటది
అవు అవునా అవును నేను చిన్నప్పుడు కూడా ఎక్కువ అట్లానే తినే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఫ్రై కావాలనేసరికి విడివిడిగా చేస్తున్నాము
అదే ప్రాబ్లం అండి అందరింట్లో కూడ పిల్లలేమో ఫ్రై ఫ్రై అంటారు ఉమ్ ఇల్లేమో
ఎండాకాలం వచ్చేస్తుంది వడియాలు పెట్టారా మరి
లేదండి పెట్టాలి ఇంక పెట్టార మీరు
అ ఆ నిన్నే పెట్టుదాం అనుకున్నాము కానీ వాతావరణంలో ఏ మో అన్నీ సడన్గా మార్పులు వచ్చేసి రాళ్ల వాన గురిసి ది మా వైపు
అవునండి అంటే మా వైపు రాళ్ళ అబా నేం రాలేదు గాని వర్షం కురిస్తుందండి అప్పుడ ఎంండ కొడుతోంది అప్పుడే వర్షం వస్తుంది
ఈ ఎండాకాలంలో వర్షాలు ఏంటండి బాబు నాకు అసలేం అర్ధం కావట్లే
అవును ఏదో అంత కలికాలం అసలు వర్షాకాలంలో ఎండలు ఎండలో వర్షాలు చలిలో ఇవి అన్నీ ఇలా వ్యతిరేకంగా అయిపోతున్నాయి అంతా
ఆ అన్ అంత మన వల్లే లేండి మనం చేసే పాడు పనులకూ ఆ వాతావరణం దెబ్బ తింటుంది
అవును వాదు దెబ్బ తింటుంది అన్ని చెట్లు కొట్టేసుడు మనం ఏంటి ఇల్లులు కట్టుకోవడం కోసం ఉన్న చెట్లన్నీ కొట్టేసి చేస్తే ఇగ వర్షాలు అవన్నీ టైమ్ కానీ టైం లో రాకుంటె ఏమైతాదండి
ఆ కోతులేమో మన ఇంట్లకొస్తున్నాయి
ఆ మరి ఏం చేస్తయి అడవుల్ లేవు ఏం లేకుంటే ఇక వాటికి దొరకదు కదా తిననీకి ఇ ఇల్లలి మీద వస్తున్నాయి ఇండ్ల మీద పడుతున్నాయి అన్నీ
అవును టైమ్ గాని టైమ్ కి వర్షాల గురిచి రైతన్నలకు ఎంత ఎంత బాధగలుగుతుందో
అవును రావాల్సిన టైమ్లో పంటలు పండించాల్సిన టైం లో వర్షాలు రామంటేమో అప్పుడు ఎండలు కొడతాయి ఇప్పుడు పంట చేతికొచ్చే టైమ్ కేమో వర్షాలు వస్తున్నాయి అవి పంట మొత్తం నాశనం అవుతుంది అసలు వాళ్ళకి నష్టం జరుగుతుంది గాని మనకు కూడ నష్టమే జరుగుత తుంది కదా
అవునండి ఈ అకాల వర్షాల తోటి అదే బాధ ఎప్పుడు ఎట్లా ఉంటదో తెలియదు పిండి నేనేం చేశానంటే అప్పుడు అంటే ఎండనే ఉండే పొద్దునంతా ఎండ నె ఉండె అయితే అప్పుడే పోయి మీద పెట్ట నేను మన సగ్గు బియ్యం పిండితో చేస్తాను నేను వడియాలు అయితే ఆ తెలుస మీక్
లేదండి అంటే విన్నాను కానీ నాక్ తెలీదు అది ప్రాసెస్ ఎప్పుడు చెయలేదు నేను
మీరు ఏ పిండితో చేసే వడియల్ తింటారు
ఇవి బియ్య పిండితో చేస్తారు కదా
ఆహ
పెసర్ వేసి దాంట్లో ఇట్లా చేసి మొత్తం ఇట్లా బంక లెక్క అవుతాయి కదా అట్లా చేస్తాను అవ్
అవునా మేము బియ్యం పిండితో చేసుకునే వాళ్ళం అప్పట్లోగని ఇంకా సగ్గుబీయం ది చేస్తే ఆరోగ్యానికి మంచిదని విన్నాను వార్తల్లో అందుకే ఇంకా మా ఆయన సగుబియ్యమే చెయి అన్నారు
అవునా అంటే ఇప్పుడే ఫస్ట్ చేసిందా ఎప్పుడైనా
చేసాము బానే కుదిరాయి అవి ఇంకా పేపర్ లాగా చాలా పల్చగా తింటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయి ఇంకా అదే చేద్దాం అనుకుని బియ్యం పిండి ఇంకా మధ్య మధ్యలో గట్టిగా ఉంటాయి కానీ ఇవి అట్లా లేవు పేపర్ లాగా తేలికపోతున్నాయి
అవునా హెల్ది కూడా మంచిగా దాని ఇప్పుడు మనకు జులాబులు అయినప్పుడు కూడా దాన్ని పాయసం చేస్తాగుతారుగా
అవు అవువును అవును
నేను విన్నాను గానీ ఎప్పుడు చేయలేదు
అయితే ఏముంది చాలా సింపుల్ ప్రాసెస్ నైట్ అంతా మనము అర కిలోనో పావు కిలోనో ఎంత కావాలనుకుంటే అంతా దానికి ఒక ర ఇప్పుడు ఒక కప్పు బియ్యం అది తిసా సగ్గు బియ్యం తీసుకుంటే రెండు కప్పు పోలా నీళ్ళలు రెండు కప్పులు తీసుకుంటే నాలుగు కప్పు నీళ్లుు అలాగా డబుల్ డబుల్ తీసుకుని నైట్ అంతా నానబెట్టేసీయాలి ఇంకా పొద్దు అయినంకా అది ఉడకబెటినా ఉడకకుబట్టకపోయినా ఇంకా ఏం కాదు నానిపోయి ఉంటాయి కదా ఇంకా గ్యాస్ మీద పెట్టేసి కొంచెం పసుపు కొంచె జీలకర్ర లేకపోతే మన ఉమా అట్లా వేసి డైరెక్ట్ ఒక అంటే వీటిని మన క్లాత్ మీద కాకుం డా కవర్ లో ప్లాస్టిక్ కవర్ మీద వేసేసి ఎండలో ఉంచితే సాయం మత్రనికల్లా పేపర్గాయి ఎగిరిపోదాయి కూడా అంత పలుచగా అయితాయి
మేమైతే ఎప్పుడు క్లాత్ మీద వేస్తాంగా అందుకే అవి మా ఎప్పుడు తీయడానికి రావు అవి మొత్తం దానికి పట్టుకొని పోతాయి
క్లాత్ మీద బియ్యం పిండి ఓ కె గాని సగ్గుబిండి అయితే ప్లాస్టిక్ మీదనే
అవునా ఏ ఎప్పుడు క్లాత్ మీద ఎసి సగం సగం దానికి అతకుపోయేది అంటే ఇట్లా రౌండ్ వచ్చేవే కావు అన్ని సగం సగం అయ్యేది అన్ని
అవునా ఇంకా దీని మీద తీసేసావు కాదా వేసుకున్నా అందుకే ఏ నేను ఏం చేశానంటే బి అట్లా ఈ ప్రాసెస్ ని చేద్దామని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసరికి ఆ ద బాగానే ఉంది ఈ రోజు బాగానే అండుతాయి అని అనుకున్నాను చూసేసరికి ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకి వర్షం స్టార్ట్ అయింద అండి ఇంకా ఏం చేయాలో అర్థం అయ్యట్లేదు పిండి మొత్తం వేస్ట్ అవుతుంది ఏమో అని చాలా భయప
మరి ఏం చేశార ఆ పిండి
అంటే వర్షం పడింది వర్షం పడి రాలు వర్షం తెమ్మని చెప్పాను కదా ఈరొజు చల్లగా ఉండేసరికి అప్పుడుప్పుడు ఇప్పుడు మళ్ళా హాఫ్ అన్ అవర్ లో చేంజ్ అయిపోయి మళ్ళీ ఎండ్ వచ్చేసిందండి ఇకా
పడేశారా
లేదు ఇంకా కొంచెం ఎండా బానే వచ్చింది ఇంకా రెండు గంటలు ఉండే పొద్దు పోనికి ఇంకా పెట్టేసి తను సగం సగం ఎండినయి నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసాను అవి సెట్ అయిపోయాయిండి అ
అవునా అవును సగ్గు బియ్యం అంటే నాకు గుర్తుకొచ్చినాయి మా అక్కయ ఉందిగా సగ్గు బియ్యం సగ్గుబియ్యం వడలు వడలు చేస్తే అదే అండి గారెలు చేస్తాగ గారెలు గారెలు చెయ్యరా పప్పుల తోటి
మీ హోటల్ గారలా మీరు మాట్లాడేది
ఇప్పుడు పప్పుల తోటి ఏమంటారు అలసందలు ఆ మినప్ప మా ఏంటిది ఏద పప్పుల తోటి ఇట్లా గారెలు వసుకోమా మనం ముద్ద గారెలు
ఆ అవును
ఆ అలాని సగుబియ్యం తోటి పెట్టేస్త వస్తుది మా అక్కయ్యా బాగుంటాయి అవి
రావా
మేను ఇప్పుడు చెయలేదండి మా అక్క ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక రెసిపీ చేస్తా కొట్టదని చెప్ప చెప్పేసి చేసింది సగుబియ్యం తోటి బలే అంటే బలే ఉన్నాయండి బాగా నచ్చేసాయి నాకు ఇట్లా మెత్తగా జూసిగా ఎంత బాగున్నాయి అవి అసలు ఏంది అసలు సగుబియ్యం ఏంది ఎట్లుంటాయి వడలు అనుకున్నా అని చాలా బాగున్నాయి వాటి
ఈ జులాబులు అయినప్పుడు సగ్గుబియ్యం వడలు తినొచ్చు మరీ ఆయిల్ ఫుడ్ డా
వడలు తినకూడదండి ఇప్పుడు అది నానబెడతాంగా నానబెట్టి కొంచెం పాయసం లాగా దాంట్లో కొంచం వాటర్ ఏసి ఉప్పేసి కొంచెం పాయసం కొంచెం జావలాగా చేసి తాగాల
అంటే సగ్గు బియ్యం హెల్త్ కి మంచిది అన్నారు కదా ఈ వడలు చేసుకున్నా కూడా అందులో సగ్గుబియ్యమే ఉంట
అవును ఉంటది గాని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం వడలని
అవునులే ఆ ఆయిలు ఫ్రెష్ గా వాడితే ఏం కాదా మరి
అంటే బాగున్నప్పుడు తింటే ఏమవుతుది ఏం కాదు మనకి హెల్త్ బాగానప్పుడు తినకూడదు అంత
అంతే అంటారా
అంతే ఎంత అయిల్ అ అయినా కూడా దాంట్లో నూనెలో డీప్ ఫ్రై చేసేసరికి ఎట్ల అయితాయి అంతా నూనె అయి అంతేగా
టీవీ సౌండ్ నూనె అయితే ఎందండి టిష్యూ పేపర్ ఉంటుదిగా
టిష్యూ పేపర్ ఉంటది కా గాని హెల్త్ బాగానప్పుడు ఎట్లా ఉంటాయి అవి తినబుద్ కాదు అసలు అయిల్ అయిల్ ఉంటాయి ఉట్టప్పుడు అంటే తినగలుగాము కాని అంతా నూనెలో మొత్తం ఏంపినయి మొత్తం డీప్ ఫ్రై చేసినాయి ఎలా ఉంటాయి అవి
అవునూలెండి అది కూడా కరెక్టే డాక్టర్స్ అయితే అసలు ఆయిల్ ఫుడ్ తినద్దంటారు
ఉ ఉట్టిగా మనం ఉడుకబెట్టినాయి అవి ఇవి తినాలి కూరగాయలు కూడా బాగుంటది అప్పుడు హెల్త్ కి కానీ మనం ఆ
ఎత్తిన గింజలు తింటారా
తిన తింటాం రోజు పొద్దున మొలకెత్తిన ఏమంటే పెసలు పెసలు పల్లీలు శనగాలు ఇవన్నీ తింటాం పొద్దున
అవునా నైటే నాన పెట్టుకుంటారా లేకపోతే ఐదింటి అంటే ఒక టువెల్ అవర్స్ నానాల అవి
ఉమ్ ఇక ట్వంల్ హౌర్స్ అనే కాదు నైట్ పడుకోము కాబట్టి అట్టు వేసుకుంటే మార్నింగ్ అయ్యేసరికి అవే బాగా ఆ నానిపోతాయి ఒకవేళ మొలకలు రావాలంటే మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ క్లాత్ లో కట్టేసి పెట్టేసరికి మళ్ళీ మలకలు వచ్చేస్తాయి చానా బాగా
అవునా నేను కూడా ఇప్పుడు వెళ్ళి నాన పెడతానండి మరి
ఆ పెట్టండి అండి హెల్త్కి బాగా మంచిది అసలు ఇప్పుడు అవి కూడా అమ్ముతుండ్ర కదా అందరు అవి కూడా బిజినెస్ లాగా చేస్తుండ్రు మిల్లెట్స్ అని
ఆ సరే అండి మరి నేను నానబెడతాను ఇంకా ఉంటాను మరి
ఆ ఓకే అండి బాయ్